హలో
వినిపిస్తుందా వాయస్
హలో
వినిపిస్తున్న దవాయిస్
వినిపిస్తా దఅమ్మా
ఏం చేస్తున్నారు ఎలా ఉన్నారు బాగున్నారా
హలో
బాగున్నారా
వాయసు ఏమి వినిపించడం లేదు
బావున్నారా
ఆ బాగున్నానమ్మా బాగున్నారా
బాగున్నాను తిన్నారా
ఆ తిన్నానమ్మా నువ్వు
తిన్నాను ఏం కర్రీ చేసారు
నేనా ములంగి చట్నీ అమ్మా
ఆ ఫినిష్ అయిందా లంచ్
మెరెంథిన్నారు
నేను సాంబార్ చెసాను
అర్ధం కాలేదు
సాంబార్ చెసాను సాంబార్
ఓకే ఓకే
ఇంకా ఏం చేస్తున్నారు ఇక్కడ నుంచే లోకల్ నుంచే
హలో
ఏం గేమ్స్ ఆడతారా ఏమన్నా గేమ్స్ ఇష్టమా స్పోర్ట్స్
స్పోోర్ట్స్ కబడి
కబడ్డీ ఇంకా ఇంకేం ఆడతారు
ఇంకా అంటే చిన్నప్పుడుయితే క్రికెట్ ఆడేదాన్ని
క్రికెట
ఆ వాలీబాలు ఫుట్బాలు అన్ని గేమ్స్ అ అనిఇంకా స్కూల్ టైమ్ లో ఆడేదాడి
ఇప్పుడు ఇప్పుడేమన్నా ఆడతే స్కూల్ టైమ్ లో ఈ మన ఖోఖో ఖోఖో ఆడారా
ోఖో కూడా ఆడండి
గిఫ్ట్స్ ఏమన్నా ప్రైజెస్ వచ్చినాయా ఆ గేమ్స్ లో
ఆ ఖఖోలో చాలా వచ్చినయి
ఏ గేమ్ అంటే ఇష్టం మీకు
నాకు ఎక్కువ కబడ్డీ అంటే ఇష్టము
నే నేను ఖోఖో ఆడద ఖోఖో ఆడ బాగా ఆడేదండి నేని ఖోఖో అంటే చాలా ఇష్టం క్కోలో స్టేట్ లెవెల్ దాకా వెళ్ళినం
మీది ఏ ఊరుమ్మా
మాది ఇక్కడే పర్సనల్ డీటెయిల్స్ చెప్పద్దు కదా
ఓకే ఓకే
ఇంకా ఏంటి అష్టచమా తెలుసా అష్టచమ ఆడారా
అష్టాచ్చమ్మా కూడా ఆడాల అమ్మా
పచ్చకాయలు
హ్మ్ చిన్నప్పుడు అవన్నీ ఆడేవాళ్ళం కదా గజ్జకాయలు అష్టా చెమ్మ తొక్కుడు విల్ళ దాగుడు మూతలు
హ్మ్
హ్మ్
ఇప్పుడేమన్నా ఆడుతున్నారా
ఇప్పుడు ఏం లేదమ్మా ఇప్పుడు ఎందుకు ఆడుతాము.
అవును పెద్ చిన్నప్పుడే ఏ ఆటలైనా ఇష్టం ఉండేది కదా
మరి అంతేగదా చిన్నప్పుడే గదా
ఇప్పుడు సమ్మర్ వచ్చేస్తుంది కైలాసం ఆడారా కైలాసం
కైలాసమా అదేమ్ గేము కూడా నాకు తెలియదమ్మ కైలాసము
మన డైస్ వేస్తారు పాము స్నేక్ అండ్ ల్యాడర్
ది ఆడాను పాములాటా మ్మ్ ఆడాను ఆడాను
పున్ పుంజితం తెలుసా మీకు
కుంజి సమ్మా
పుంజీతం
మ్మ్ ఐడియా లేదమ్మా
పులి మేక
ఆ పులి మేకా ఆడాను
మ్మ్ ఇవన్నీ అంటే ఇంట్లోనే ఆడుకోవాల్సి వస్ వచ్చి ఇండోర్ గేమ్స్ ఇవిగా పులి మేక పుంజితం క్యారమ్ బోర్డు
క్యారమ్ బోర్డు కూడా ఆడాను
చెస్స్
హ్మ్ చెస్సు కూడా ఆడానమ్మా చిన్నప్పుడు ఇవంతా చిన్నప్పుడు ఆడిన ఆటలే గేమ్స్ అంతా, షటిల్ కూడా షటిల్ క్యారమ్స్ వాలీబాలు ఫుట్బాలు
ఉమ్
ఇంత దాగుడు మూతలు తుక్కుడు విల్లా కోతి కొమ్మచ్చి
ఇంకా ఇది ఆడారా చార్పల్లి ఆడారా చార్పల్లి తెలుసా చార్పల్లి
చార్పల్లి అంటే
పల్లి చార్ ఇట్లా ఫోర్ మెంబర్స్ ఉంటారు ఫోర్ ఫోర్ బాక్సెస్ గీస్తారు
ఇయ్య లేదు
ఇంకా ఏం గేమ్స్ అంటే ఇష్టం మీకు
నాకు ఇష్టమైనవి రెండే ఒకటి కబడీ నెక్స్ట్ ఖోఖో అంతే ఇంక పెద్దగా ఏం ఆడింది ఏం లేదు
హ్మ్
మిగతా అంతా గేమ్స్ అంటే ఇంకా కాలేజ్ టైమ్ లో స్కూల్ టైమ్ లో అలా ఆడేద న్ని
అవును మన ఇండిపెండెన్స్ డే ఇండిపెండెంట్ వచ్చిందంటే చాలు గేమ్స్ స్టార్ట్ చేస్తారు కదా
ఇండిపెండెన్స్ డే ఇంకా ఒక త్రీ డేస్ ఫోర్ డేస్ ఉండంగానే ఇప్పుడు స్టార్ట్ చేసే వాళ్ళ అన్నమాట
అవును అంతకు ముందు ఇంకా మన ఫ్రాక్ జంపు
టీచర్స్ డే ఆ యా యా
ఫ్రాగ్ జంపు
లాంగ్ జంపు హై జంపు ఆ మ్ అవన్నీ ఆ వాళ్ళప్పుడు మ్
ఇంకా ఇంకా ఇప్పుడు ఏమన్నా ఆడుతున్నారా అలాంటి ఏమైన్నా గుర్తుకొస్తే ఏమనిపిస్తది ఫీలింగ్ అప్ ఇప్పుడు ఆ డేసే బెటర్ కదా అనిపిస్తది కదా చిన్నప్పడి డేస్ వి ఇప్పుడు ఆడలేం కదా ఇవన్నీ ఒక షటిల్ అంటే క్యారం అంటే ఇవి ఆడతాం గానీ తోక్ తొక్కుడు బిళ్ళ
అవంతా ఇప్పుడు అసలు ఇప్పుడు పిల్లలకైతే అసలు ఆ గేమ్స్ ఉన్నాయని కూడా తెలిదు
అవునవును అసలు అలాంటి గేమ్స్ మళ్ళీ రీక్రియేట్
యా యా అవును కానీ ఇప్పుడు పిల్లోలు ఎక్కడ మొత్
అన్ని వాలీబాల్ ఫుట్బాల్ క్రికెటు ఆ
ఆ అవన్నీ ఉన్నాయి వాలీబాలు ఫుట్బాల్ క్రికెట్ ఇవాడతారు కానీ కోతి కొమ్మచ్చి తొక్కుడుబిల్ళ దాగుడు మూతలు అవంతా ఇప్పుడు ఎవరు ఆడడం లేదు అసల
ఉమ్ చింతగిింజల ఆట తెల్సా
ఆ చింతగంజిల ఆట కూడా తెలుసు
హమ్ సమ్మర్ వచ్చిందంటే చింత చింతకాయలు వచ్చిందంటే
రెడ్ ఫ్లవర్స్ ఉంటది కదా పుంజులాట యా యా
ఉమ్ అది కూడ
అవన్నీ ఆడుకునే వాళ్ళము ఈవినింగ్ అయితే లెక్కలాట
స రాముడు సీత తెలుసా
ఆ తెలుసు తెలుసు
షో అంటారు ఫోర్ ఫోర్ వస్తే షో కొట్టడం
ఆ తెలుసు అవన్నీ అప్పుడుదా బాగుండే కర్ర బిల్లా కర్ర బిల్లా ఏడు పెంకులాట తెలుసా నీకు
ఏడు పెంకుల ఆట తెల్వదు ఎలా ఆడుతారు అది
ఆ అంటే ఏడు పెంకులు లాగా పెట్టేసి రాళ్ళు బాల్ తీసి దాన్ని కొడతారనమాట తర్వాత ఒకరు ఆ యా గుర్తొచ్చిందా ఆ అది
ఏడు పెంకల ఆట అంటారు దాన్ని గు ఆట తెలుసు కానీ దాన్ని
ఏడు పెంకులాట ఎక్కువగా అదే ఆడ్ ఆడేవాళ్ళం మేము చిన్నప్పుడు
ఆ హా
మ్ మ్
ఇంకా ఇంకేమన్నా క్రిక్ క్రికెట్ ఆ క్రికెట్ చాలా ఆడేవారా